వీడు ఇప్పుడు వీడే ఇప్పుడు నువ్వ అయ్యేపటికే అప్పుడు నువ్ కనిపీవు ఇరు వస్తున అప్పుడు ఎంత లొల్లి చంటిగానప్పుడు అంటా
ఎంటి నువ్వు నవ్వుతున్నానా
పిన్నీ చంటిగానప్పుడు ఎంత లొల్లి చేసిండ అప్పుడు అని అంటాంది
ఉమ్
పిల్లల మొఖం చూసే అప్పుడు మీ గొడవగడటుగా చంటి గాడు నా చేతిలోకి ఇవన్నీ గుర్తుకత్తనయితే ఆకులు కూడా దొక్కద్దు కానీ అన్ని ఇక ప ఇప్పుడా మనసు ఎదిగింది బిడ్డా
గిరిగద మమ్మీ గట్ల చేస్త ఎవ్వరుగైనా కూడా గన్ని మాటలు గా గానీ గంట్లులుంచితే ఉంటే ఎవరికైనావ ఏమని
ఉమ్ ఎడికి పోయిన నిమ్మలం ఉంటుండ లేదు తాగి లొల్లి చేసుడు ఇజ్జత్ పొద బిడ్డా లేదు లేదు బిడ్డ నోవల కోతనే తాగి లొల్లి చేసి మలం
అ పోయినా సరి కూడా మొన్న పోయిన సారి కాక పోయినసారి అట్లనే కదనే ఏ ఏందో ఈ గొడవ అని
ఆ
మంచో ఏతే మంచిగుండుగానీ ఏం చేస్తుందు ఇగ ఆయన గుణం చేసి ఇట్లున్నది అట్ల అట్లనే బాధపడు డతా ఇప్పుడు బెడ్ మీద ఉన్నందుకు కూడా బాధపడతాంది ఏంది అసలు మనిషి అసలు మనల్ని కష్టపెట్టనికే దేవుడు మనకి ఇచ్చిండేమో అనిపిస్తది
మ్
ఆ
ఇగ గంటే బిడ్డ ఆయనకు గివన్న రోజులే నెగ్గుడుగా
అంతే అమ్మా అర్ధం అయింది మమ్మి
బతుకుతాడన్నా ఆశ లేదు సోమ్వరు శనివారం కలసి తోట కి పోవాల అనుకుంటాన
ఉమ్
తోట దగ్గర పోత బిడ్డా ఎన్ని రోజులు త నేర్పకాయలు కారపూడి బట్టి చా లో కరపూడి
బడా పగాగాలాగోడుతున్నను
డాడీ బేధ బాధ పడుడు కాదు బిడ్డా ఎవరు తమ్ముడు వాళ్ళకీ కాదా బిడ్డా ఆ ఏడతాడు ఎవడు తోడు కూర్చొని వాళ్ల తడు చొప్పితే వినడు వినకపోయాయి ముగ్గురు పిల్లలు ఆయె ఇప్పుడు చేయమంటే వీడు అనే ఎస్తా మీ డాడీ చెప్పను ఆయన చెప్పు తిన్నాడా చేసిడా మనం ఏం చేస్తాం నువ్వుక మనం లేవా నువ్వు ఎందుకంటా ధైర్యం చేయ తిట్టాను ఆ పిల్లలకు మనం అవుతామా అనింట అరే నువ్వు కాదా నేను కాదా నువ్వు ఎందుకు అత్త ధైర్యం చేసాను
ఇప్పు అంతే పింకైనా కద చెప్పాలి ఉన్నవాళ్ళకైనా కదా చెప్పాలి ఇక ఏం చేస్తాం మరి
హా గంతే ఉదానాన్
వాళ్ళ మళ్ళ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా డాడీ కంటే బాబాయ్ కంటే డాడీ దగ్గరనే మంచి ఉంటారే
హ
అట్లా చయూస అయినా మరి మనిషికి ఏమి ఉండదు ఏమనుకుంటాడు ఏ మా అన్ననే కదా అనుకుంటాడు ఆయన
ఆ గంతె హ
ఆయనే ఎంత చెడ్డడైనా కానీ మమ్మీ తిడతడు కావచ్చు కాని కొడుకులకి ఐతే మంచి తిండి పెట్టె తీసుకొచ్చేది అదొకటి ఇదొకటి అన్నీ తెచ్చేది
ఆ తిరుర్ బిడ్డ అని మరి కా ఎవరు కాదు బిడ్డ లొల్లి పెట్ చెప్పిళ్తారు కానీవకైన్నా పిల్లకి వాళ్ళ తెచ్చి పెట్టకపోతే ఎవరు తెచ్చి పెళ్తారు బిడ మళ్ళీ చేచ్చి పెడతారా
కళ్ళుంట కళ్ళు మన్నాళ్ళు వీళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా మంచి అదొకటి ఏదొకటి అప్పుడు ఫస్ట్ లా వేరం చేసినప్పుడు కూడా మేము అక్కడ ఉండదు కదా మాసం మాడుకయలు కంకులు అన్ని తెచ్చేది
హ ఎవరొళ్ళకి వాళ్ళు తెచ్చుకోరు బిడ్డ ఎవరి కన్నా పిల్లలకుకి వాళ్ళు తెచ్చుకుారు
అక్క రేపు నుంచి పోతుంది అటు ఇగా అసలు ఒక్క రోజు కూడా ఉ ఏమంటే ఒక రేపు అంత మంచిగా పాడుకొని ఇల్లు నుంచి పోయినా మంచిదేమ్ని అసల్ ఓపిక ఉండదు తెలుసా మ ఎందు చెప్పాల హాస్పిటల్ లా ఆ వాసనకి అంత వాతవరణం చేంజ్ ఉంటదు ఒకేసారి పని చేయాలంటే అస్సలు అవ్వదు అమ్ముతునే
మారి ఇంటికాడ లెదు మరి
ఏమో ఇగ పోతన్నది కళ్ళు నస్తున్నాయి నాకి తిరుగుడు ఎక్కువ అంది
ఎవరికీ
నాకే ఆటో నుంచి ఆటో తిరిగిన ఏమంటారు మళ్ళ ఇక్కడ నుంచి ఆ బస్ స్టాప్ కొంచం దూర ఉంటేది నడవాలి పదిహేను నిమిషాలు నడవాలి అక్కడ నుంచి హాఫ్ అమంటారు హాస్పిటల్ నుంచి అడుని అటునుంచు అంటుగానే బస్సు ఎక్కనికి నడిసిన మళ్ళీ బస్సు దగ్గర నుంచి మళ్ళు నడిచిన ఆ డేట్ వచ్చింది కాలు నుూస్తున్నాయి నాకు
ఇప్పుడు వచ్చుడేంది
ఇప్పుడే వచ్చింది నాకు
మొన్న లేవా
మొన్న ఎప్పుడుది పోయిన ఉన్నా నేను
కాదు నేను ఉండా అన్నప్పుడు
లేను నేను అప్పుడు
లేవా
ఉహు
అయితే ఇప్పుడు వచ్చిందా
గట్లనే వస్తా వస్తే ముందు వస్తది లేదంటే లేట్ వస్తది
చాతగాదు
చాతన చాతన కాకుండా ఎప్పుడు లేదు కాని ఈ రోజే కాలు నొస్తున్నాయి అటు తిరిగి ఇటు తిరిగే సరికి
ఉహు ఇగా పడుకో బిడ్డ మరి కాలు నోత్తనాయంటివి
ఆ
రెండు సాల మూడు సాలనా
ఇది మూడో సారి
మూడో సారా ఉ ఏ చేత ననమ్మది పడుతా నాడు ఉండి ననమ్మని ఉండుమన్నం
ఏమున్నది మమ్మీ ఇగ ఎంతా అమ్మో బాదై ది నేను ముసల్దానే నా కోడికి ఇట్లాయిందనేసి ఆమెకి ఇంకెంత బాధ ఉంటది
వ అయితే ఇంటికి బో నేనే గా ఆ చెల్ల పిన్నొక్కటి కదా బిడ్డ ఆముంటే ఎంతో ధైర్నం ఉంటది
ఆ
ఉ ఉండని అక్కని
ఆ
బయట ఉన్నది ఇగ మరి నేనుంటలేరు ఆవిడా
అ
వాళ్ళిద్దరు ఉండాలంటే ధైర్నాం వస్తదా ఇద్దరు ఉండమన్నా ఉన్నాడు ఊస అతమ్మా ఇం ఉన్నదో లేందో తినుకుంటా ఇద్దరు ఒకేసాటా ఉండురి నువ్వుకయనట్టే రుగుపోకు ఆయన గోలీలు ఎక్కువైతే ఎగబడు కొడతారు తింటారట ను సెపరేట్ ఊక అని నేనన్న
తిట్టే అంత కూడా లేము లేమనంటే అమ్మో అనుకుంటాండు తప్ప ఏం అంటలేడు అయనసలు ఏం మాట్లాడతలేడు బాబాయ్ పోతున్నా అంటే కూడా ఇట్లా అట్లా అసలు చూస్తలేడు చూస్తున్నాడులేదు చూస్తలేదో కూడా నాకు తెలుస్తలేదు కళ్ళు మొత్తం మూసుకొని ఉన్నాడు
ఆ మన మాట అనేది ధని మనసుకి ఏర్పడుతాది బిడ్డ
అవును
ఆ
తా ఇప్పుడైనా కూడా
బాధ బిడ్డ ఇప్పుడు మనం పిల్చేేది చేసేది మన జీవి వినవడ్తాదిరా ఆ ఇవి వినబడుతది మనకు శాత కాకున్నా గాని మన జీవికి వినవడ్తది కళ్లతోని సైగ చేస్తారు
ఉ చూసుండు జుట్టు వచ్చిందంటే చూసిండు గంతే ఇగ ఆ
చెండు గంతేన చూసిండు గంతేనా బిడ్డ
గంతే ఏం మాట్లాడతలేడు తినిపిస్తే తింటుండు ఆకలైతుందని చెప్తలేడు ఏం చెప్తలేడు
హా
ఆ
తిండైతే తింటండ్ గద
హ్మ్ తింటాను దేమ్మాన నేను తిను తిను అన్న మున్నాడు అంటే తమ్ముడ్ తినకుండా ఉం ఉన్నాడో ఉన్నాడో అనేషి తిను తిను అన్న ఇగ నాక్ డేట్ వచ్చింది మళ్ళ నేను ఏమంటారు ఇట్ రావాల ఆటు పోవలన్ నాక్ అర్ధం కాకుండుండే ఏం చేయాలనేసి పోయి నువ్ పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని ఇటొచ్చిన మల్ల
అహద్ చేంజ్ జేష్
ఆ ఆ ఆ కలర్ మళ్ళ దానికి డ్రెస్ అంటుతది అంటుతది మోన్ భయానికి ఇటుొచ్చిన
ఆ
అచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళ పోయిన
హ్మ్మ్
తిరుగుడు పిచ్చి లేశినాయి ఒక్క రోజుకే ఆ పిల్ల ఆ పిల్ల తిరగలేక నా కాళ్ళు నోస్తున్నాయ్ అంటుంది ఈ అక్క ఆహా నానీ గాడు
ముట్టి బూసు పోయిన టాపులు ఉండే పిలలకి జెపుతున్నావ్ ముచ్చట్ట ఆ అక్కడ పిల్లా అని ఎవరి పిలుతాన్నవ్ ఆఫీస్ ల
అందర్నీ
హే ఊకొ
అట్లనే పిలుస్తారు
పిల్లా నా
ఆ హ్
ఇకో నీక్ బుద్ధి లేదు కొంచమన్న ఇద పిల్ల గుర్చ్ చెప్ తాంది ఎ పిల్ల వాల్ వీల్ అనుకుంట
అ ఆకాష్ వస్తుండంట ఆకాష్ వచ్చి చూసిండంటగా మొన్న
ఏ అప్పుడు హాస్పిటల్ పోరడా
ఆ ఆ ఆ హాస్పటలే
ఫీవ రచ్ టిల్లో వర స్పోతాలు ఊమ్ తిన్నవా బిడ్డ
ఆహ్
ఆ
ఏంటిదే
తిన్నవా
ఆ తిన్నా
ఎం కూర
ఆ అదేమంటారు పెరుగన్నం అన్నం పెరుగుతో న్ అది చేస్తారు కదా అన్నం చేసి తు జీరా రైస్ పెట్టిరు అంతే
తిన్నవ్ కదా
తిన్న
టైం అయిందా రా ఆ
అయిపెందే ఇంకా టెను సెకండ్స్ అంతే నువ్వు కూడా డాడి కి చెప్పు ఊకె రంధి పడకనేషి అయన తినకుండా ఇబ్బందిగా మళ్ళా ఇదంత ఎందుకు తిన మను